తుంది ఇది ఒకసారి మాట్లాడండి
సరే అండి ఈసారి మాత్ర ఖచ్చితంగా అడ్వాన్స్ ముందు ప్లాన్ చేయాలి అవును
పెళ్లిలో మాత్రం ధూమధాం చెద్దాం
మే ఫస్ట్ ఫోటోలు దిగేకి పోదాం అదొకటి పెద్ద టాస్క్ పోబుద్దే కాదు వీళ్ళేమో సతాయిస్తారు అసలు ఏది ఎక్కబుద్ధి కాదు ఏ డ్రెస్ వేసుకుస్తావ్
ఓ
అదో టాస్క్ నిన్యాడో నిన్న మా యమ్మ యదో కుట్టిచ్చి యదా సెంజరికి సెట్ కాలేదని పక్కనే ఇస్నామ్ నేను దాది వేసుకొని వస్తా నేను
మా
మామూల్ షాక్ అంతే నేను అదే అట్లాదే వేసి పెడతారు చున్నీ ఉంది అంతే ఆ నేను అట్లాదే వేస్క్ సా సరిపోతు గ్రీన్ కలర్ నీది నేను అదేే సునీత యాది వేసుకుద్దామని ఆలోచిస్తున్న ఫ్రెషర్స్ వేసుకుంటినా అప్పుడు ఒకటి ఆరెంజ్ కలర్ నెట్ది
ఆ
అదేసుకొత్తా హ్మ్ అదేసుకో పొద్దునేవి ఒకవేళ ఆడ హడావుడి ఆడ హ ఆడ ఆవిడ అదంతా బాగుందనుకో ఆడే ఉందాం
నేను యాడుంటాను అయ్యో మా ఇంట్లో పెళ్ళిళ్ళకే ఉండను
నీకు ఆడి కొత్తనే నీకు వేరే వాళ్ళ ఇంటికి వచ్చిన ఫీలింగ్ పోతుందిలే
చూద్దాం అయితే ఫస్ట్ ఆ
చూద్దాం సిచువేషన్ వాళ్లు ఫోటోషూట్ కూడా చేపించుకున్నారు కదా
అవునా
ఇంక చేస్తానే ఉంటారేమో నాకు తెలిసి ఇక చేస్తానే ఉంటారు ఆ స్క్రీన్లు పెట్టి ఆహా స్క్రీన్లు పెట్టి అది ఎలా ఎవరిది పెళ్లి ఖర్చు వాళ్లది అనుకుంటా పెళ్ళికొడుకోలది
అందుకే బా
ఆ
ఆహా అందుకే పెట్టినారు ఏం చేస్తాండు నీ కొడుకు
జాబ్
అదే ఏది
సాఫ్ట్వేర్ అంట ఏమో నాకు కూడా అంత తెలిదు సాఫ్ట్వేర్ అంటే
ఉమ్మ్
ఎంత ఎంత అబ్బా జీతం ఎంత నలభై యో యాభైయో ఆహా ఆ ఇంగా నచ్చింది చేసుకున్నారంట అంటే ఇంకా మంచి సంబంధాలు వచ్చిండే వీళ్ళేమో ఆ
అదే మన తలరాత అదే అర్థం కాదు ఇంత పెద్ద పెద్దల్ని వద్ద అనుకుంటే వచ్చినళ్ళ ఎట్లొస్తారు అని భయమ అవుతుది
అంటే ఆ పిన్నం ఎట్లా అంటే పెద్దవాళ్ళకి ఇచ్చి ఊరుకనే మనం ఎందుకు తక్కువ గాల అని అదిని నిజామా అనుపించనక ఊరిక వాళ్ళకి ఇచ్చి మనందుకు మనం ఎందుకు తక్కువ కావల్ల మనం మన రేంజ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేది మనకి రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందని చెప్తానండి అది చ బెస్ట్ రే వాళ్ళు కూడా అదే చెప్తు
మనమే తక్కువ అయిపోతా
అప్పిా వింటాం వినేది ఇంకా అదంతా రామాయణం ఆది ప్రేమ వాలుకి
ఆ అది వీళ్ళ పతే సమానంగా సరిపోదు
పోతు ఏదన్నా మాట్లాడాలదన్న బాగుంటుందం ఏ ఇప్ప కొంచెమ హైట్ ఉ నంంటిపోం హైట్ చెప్పులులో ఎతే ఇం అంతే
అవు
చెప్పులు తీసే తింటేనే అంటుందంట
హ
ఏమళ బాగా చేసుకుంటే చాల్సి ఉంటా అంతే
నా కూడా వే ఇస్త
ఆ సరిగ్గా మాట్లాడికపోతే వేస్ట్
స
ఎందు ఇవన్నీ పెళ్ళిళ్ళు పేరంటే వాళ్ళ
ఆ
ఇవన్నీ కదా ఆ పెళ్ళిళ్ళు పేరెట్టాల
హ భయమైతోంది
అన్నీ తల నొప్పు
షమ
మెయి ఇప్పుడు ట్వంటీ సి ఇయర్స్ జమ
అవునా
మూను టూ తౌజండ్ వన్ టూౌసండ్ వన్ అంటే వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయి
నందిిని
ఆ నందిని
మా రూమ్ పాప
హ ఏంటి
ఆబ ఫజలు ఇ బా అదేంది ఈ ఫస్ట్ ఇంటర్ లో బైపీసీ తీసుకోయది మయో మరీ డిగ్రీలో బయోటెక్నాలజీ చదివ మళ్ళీ తర్వాత బ్యాంకాక్ వచ్చి
ఎంత చిైంది
మరి తర్వాత ఎంబిఏ చేస్తాను
ఇడు జాబ పయిజే ససలు
ఏం అన నా
ఒక
సంబంధమే లేదు మళ్ళీ ఆప అందరిక అడ్వైజస్తు
చేసింది అన్నీ చెప్తది
ఇట్ల జరిగింది ఇట్ల జరిగింది
నువ్వు అంత టాలెంట్ పర్సన్వి పోతే ఎట్లా కాదు ఇంటర్ లో బై పి సి న
ఆ బయోటే బై పి సి న
ఆ బై పి సి నే మరి ఎం బి ఏ కి ఎట్లొచ్చింది ఎం బి ఏ ఎవరైన చేయొచ్చా
ఎవ్వ
ఎవ్వరైనా తీసుకో బీటెక్ ఓళ్ళు కూడ చేయొచ్చు అవునులే దీనికి అట్ల లేదేమో
హ
ఏమయ్యా ఏం సామి
మళ్ళీ అందరు చెప్తారు జుడు
మీకు క్లారిటీ లేదు అని అది ఎట్ల చెప్తుందో నాకు అర్థం కాదు ఆమెకు అంత క్లారిటీ ఉందేమో ఆ మీరు ఒక క్లారిటీ పెట్టుకోవాలిగా మీకేది లేదు అంటాంది కాదు ఫస్ట్ వచ్చి బైపిసి తీసుకొని తర్వాత బ్యాంక్ కోచింగ్ పోయిందా
తర్వాత బయోటెక్నాలజీ ఆ సబ్జెక్ట్ గురించే డిగ్రీ మరి మళ్ళీ బ్యాంక్ కోచింగ్ పోయింది మరి తర్వాత ఎంబిఏకి ఐసెట్ రాసి సీట్ తెచ్చుకోయింది
మయ్యా తర్వాత ఇప్పుడు హెచ్ఆర్ కి ట్రై జేస్తుంది అయితే నీకంటే చాలా పెద్ద
ఏమైందీ మా కన్నా మూడేళ్ళు
పెద్దదా కానీ ఏం చింత అంత చిట్టిగుంది
ఉమ్
అంత చిన్న ఉంది
ఉమ్ ఆబు అందు
అదేగద మనం జూడు ఎట్లున్నమో అమ్మాయి నువ్వన్నా ఒక రకం నేన్ జూడు
ఈ ఇయర్ నేనంతే సామి
టి ఏంది అసలు అమ్మయ్యా అట్లా వాళ్ళని జూసి మోటివేట్ జేసుకోవాళ్ళే ఏ వాళ్ళకి అసలు పదిహేడేళ్లంటే నమ్ముతారు అంత బక్క గుంది ఆ చూరే ఇంగ మారూమ్ కొచ్చే కొంచెంలావైనం ఆ అగేంది జూడు ఇరవై ఎం ఓయమ్మ కేన్ ఈటు సిద్దా మొక్క రెండు వేలు
ఆ చూబి మా అక్క గూడ అంతే
ఉమ్ వీళ్ళంతా ఒకటేలే నైన్టీ నైన్ నా ఆ ఒక సంవత్సరం పెద్దది
నాది పరిస్థితి పోవదు
మయ్య అస్సలట్ల కనబల్లే
హూ హా అందుకే అన్ని బూతులు అలో ఆలోచనలు
అదే గదా మయ్యా ఊన్ ఎంబీఏ అంటే ఇంగ ఎవరైనా జేసుకోవచ్చు
ఎవ్ జు
సరే ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి ఉమ్ క్వాలిఫై కేశన్ బాబు మంచిది కాబట్టి
బిజినెస్ సంబంధించింది కాబట్టీ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా జేసుకోవచ్చు అట్లా
ఎంబిఏ ఇంగేం ఎంబిఏ జేసినవ్ ప్పా ఇంగ జాబ్ కి
నేను నా కోసం కాస్కోని ఉన్నాయి
ఛా
బాగొచ్చాయా నా జాబ్ రాలేదని నేనే తిప్పలబడి చస్తా ఉంటే వీళ్ళు జూడ్
నువ్ జూత్తే వర్షమాదిర వద్దన్నారు దండయాత్ర చేద్దాం మళ్ళీ నీపైనా
ఓ
ఏం జేప్తాను
మా అమ్మ నాన్న పట్టుకుంటే ఆళ్ళు ఇంగ మొత్తం నమ్మేతారు
ఏం గాదులే ఎట్ల అయితుం ఆట్ల అయితుంద్ అంతే నువ్ ఎం ఆపాలనుకున్నా ఏం గాదు
హు హూ
ఈన్నే తొమ్మిదాయే ఏం టెన్షన్ బెట్కోకుండా సైలెంట్గా ఉంది అంతే
ఊరికే ఆలోచించినంత హమ్మయ్యా జుట్టు ఊసుపోలేదా
అయ్యో రెండు రోజు నుంచి ఎక్కువ అయితంది. అది ఆయిల్ పెట్ల
ఆలోచిస్తన్న ఉమ్
ఇంత ఇంతగా అసలు అప్పుడు బానే వద్దన్ని ఎక్కువ అని అనుకుంట డేస్ ఈ రెండు రోజుల నుంచి ఎక్కువస్తుంది
ఆలోచించోద్దు ఊరుకే జుట్టు పోవడం తప్ప ఏం
ఏ ఏంది అసలు మనకు ఖాళీగా లేనిది ఆ బ్రెయిన్ మాత్రమే
నిమ్ నిమ్మళంగా ఉండి ఎంజాయ్ చెయ్ ఏం ఆలోచించొద్దు సైలెంట్గా కూర్చో బా తిను టీవీ చూడు
ఎందుకు తలలో తలకాయలో చెమరకాయలు లేసి అంత
ఆ వేడికి ఏందో జుట్టు జుట్టుని తలుచుకుంటే బలే బాధెత్తాంది
ఆ ఏం చేసేది
భాగ్యమేలే ఏదోటి అనిపించుకుంటే భాగ్యం
ఆ
చేస్తనే లేదా ఇంకా జాబ్
రమ్మనేసి
చూడు
అ
ఏమోలే ఎవరికా పిలుపోస్తే వాళ్ళు అవును ఆ సరే
ఉంటాను బాయ్ బాయ్